హలో
నమస్తే చెప్పండి చెప్ చెప్పండి చెప్పండి
బాగున్నారండి
ఆ బావున్నాన్
ఎండాకాలం ఎండాలు కాస్తున్నాయి మరి
దాని మీద మీ అభ్యుబాయం ఏంటి
ఏ ఎండాకాలం మీద టాపిక్ మీద మాట్లాడదమంతటివలా
అవునండి
ఆ అంటే ఎడాకాలం ఎండలు చానా ఎక్కువ ఉన్నాయి కదా
ఆ
దాని కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా
అ తీసుకు
అంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు చెప్పండి
పో లెగవా
ఉం
ఊ ఎంటండి
ఆ
రోజు ఫోర్ లీటర్స్ ఏం తీసుకుంటున్నారు
వాటర్ అండి
ఫోర్ లిటర్స్ సరిపోతాయి అనుకుంటున్నారా మీరు
ఉం స
ఉం సరే కాదు సార్ బాగా మాట్లాడండి ఏమైంది
తగిలిపోతాయండి
ఎవరు చెప్తారు మీకు నాలుగు లిటర్లు సరిపోతాయాని
మీరు
మేము రోజుకు ఆరు లీటర్ తావుతామండి
ఓహో ఉం
మీరు
ఫోర్ లిటర్స్ అండి
హలో
ఫోల్ లేటస్
అంటే మీరు ఫోర్ లీటర్స్ కంటే ఎక్కువ నీళ్లు తాగరా
తాగ మండి
ఎందుకన్ తాగారు
సైపోతే బాడీ
కాదండి ఎక్కువ తాగాలి ఎంత ఎక్కువ తాతే మనకు
ఉం ఆహ్
అప్పుడు మీరు ఫోరే ఫోర్ లీటర్స్ అని ఎందుకోసారి ఫోర్ లెటర్స్ ఏ అనుకుంటారు ఎక్కువ కూడా తాగొచ్చు కదా మీరు ఇంకా వాటర్ ఒకటేనా ఇంకా వేరే జాగ్రత్తలు ఏం తీసుకోరా
వేరే జాగ్రత్తలు తీసు
ఏం తీసుకుంటారండి వేరే జాగ్రత్తలు
కూల్డ్రింక్స్ ఫార్
కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ దాగుతారా
హు
కూల్ డ్రింక్స్ ఎందుకు తాగుతారు సార్ ఎండాకాలం కూల్ డ్రింక్ తాగుతారు డిహైడ్రేట్ అయితది బాడీ
అవునానండి అవునా
ఆ అవునవును
హ్మ్ హ్మ్ వాటర్ కాకుండా ఎం తాగుతే మంచిదంటారు
అంటే వాటర్ కాకుండా కోకోనట్ వాటర్ అలా ఎక్కువ తాగాలి అంటే ఓన్ న్లీ వాటర్ ఒకటే కోకోనట్ ట్ వాటర్ తాగాలి కొంచెం ఆ కూల్గా చల్ల వాటర్ తాగాలి ఎక్కువ వాటర్ ప్రిఫరెన్స్ చేయడం మేలు మీరు
హు
వాటర్కి ఎంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే అంత మంచి నా ఒపీనియన్ అండి
అవునండి ఉహ్
ఇంకా మీకు తెలియాలి మీరు వాటర్ ఎక్కువ తాగుతున్నామా లేదా అన్నది మీ
మీరు వాటర్ కాకుండా ఇంకా ఏమైనా
మేము వాటర్ కాకుండా డైలీ అంటే అ వాటర్ కాకుండా ఇంకా చాలా చే
తేగండి మీరు
అంటే అదే అండి వీటి పేరేం పేరు ఆ కోకోనట్ వాటర్ ఇంకా లస్సీ మజ్జిగా అలా కూడా తాగుతామం అండి మీరు
నేన్ బటర్ మిల్క్ తాగుతాను
అంటే మీరు ఉత్తి బటర్ మిల్క్ దాగుతారా
ఆ
బటర్ మిల్క్ తప్ప ఇంకేం తాగరా
జయం అంటే ఏం కాదు అండి
బటర్ మిల్క్ ఒక్కటే సరిపోదు బటర్ మిల్క్ తో పాటు అన్ని ఉండాలి వాటర్ తాగాలి మీరు బయటికి పోయటప్పుడు ఎలాగా మీ ఫేస్ కవర్ చేసుకోవడం అలా ఏముండదా
తాపో తాపయినట్టు ఉంది
క్యా పై పెడతారా
ఉమ్
మీరు బయటికి ఎక్కువ బైక్ తో ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే కారా
ఉమ్ కారు అండి
ఎక్కువ కార్ ప్రిఫరెన్స్ ఇస్తారా
ఆ
ఎందుకోసమనీ అలా
ఎందుకంటే సా
చెప్పండి కార్ అంటే సేఫ్గా ఉంటదని అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే టప్పుడైనా కారే షార్ట్ డిస్టెన్స్ అయినా కారే ఏదైనా కారే వాడతారా
లాంగ్ డిస్టెన్స్ కి కారు లో
హలో
లాంగ్ డిస్టెన్స్ కి కారులో వెళ్తామండి
ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడున్న సమాజం పట్ల మీ అభిప్రాయం ఏంటి
సమాజం పట్ల
బానే ఉందండి బానే ఉందండి బాగా మాట్లాడండి బాబు
సమాజం ఏమైందండి
అంటే చిన్న పిల్లలు పెద్ద వాళ్ళకి గౌరవం ఇయ్యాకుండా అలా మాట్లాడుతున్నారు కదా
ఆ
దాంట్లో అభిప్రాయం మీరు కూడా చిన్నప్పుడు ఎలా ఏం చేసేవారు బా పెద్దగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ
రెస్పెక్ట్ ఇచ్చేవారు అండి
రెస్పెక్ట్ ఇచ్చే వాళ్లేనా
ఉమ్
రెస్పెక్ట్ ఇస్తారా మీరు చిన్నప్పటి నుంచే
ఉమ్
ఎక్కువ రెస్పెక్ట్ ఇయ్యాలి పెద్దలకి
అవునండి
ఉమ్ ఇప్పుడు అంటే ఇవాళ పండగ రంజాన్ కదా
ఏంటండి
ఇవాళ ఏం పండుగ అండి
రంజాన్ అండి
మీరు జరుపుకుంటారా
ఆ
ఉహూ అంటే మీరు ఎలా జరుపుకున్నారు చెప్తారా
ఏముందడి గుడు దోష ను ఉంది అడగొచ్చా
ఆ అడగండి
ఇప్పు ఎన్నదళ్లు వాన్ళ అయి పడుతున్నాయి కదా
ఆ అవును
దానిపై మీ అభిప్రాయం ఏంటండి
ఎండాకాలంలో వర్షాలు ఎందుకు ఎక్కువ పడుతున్నాయి అంటే దాన్ని మనమే కదా చెడిపేసింది మొత్తం
అడి
మనం చదవడం వల్లే కదండి అలా జరిగింది
బ
అంటే వాతావరణాన్ని పాడు చేసింది మనమే కదా
ఆ
అందుకోసం వా వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతునాయి
మ్మ్ హ్మ్
అది మీ అభిప్రాయం ఏంటి మరి
మనమే పాడుచేశాం అండి మన వల్ల అ తర వాతావరం చూడడం సంతోషం
మ్మ్
మనతో ఇబ్బంది పడుతుంది మన మాధనే వాతావరణం మా
హ
మనం మల్తేనే వాతావరణం మల్తుందండి అభిపయం ఉంది సంతోషం మామ
మారాలి కాకపోతే
చెప్పండి
మీరు చాట్ జిపిటి అయి ఏం అయినా ఎక్కువ వాడుతుంటారు
జిపిటి అన్ని వాడట్లేదు అండి
అంటే మీరు ఎక్కువ ఫుల్ బ్రెయిన్ బాగున్నట్టుంది కదా మీకు
ఆ
అంటే మీరు ఎలా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారని చెప్తారా
మీరు తిన్నారండి ఏం ఏంటండి
అంటే మీరు కోషన్ టాపిక్ డైవర్ట్ చేస్తునారు ఏంటి
అ
టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు దే నేను నేను చెడి చెప్పండి చెప్పుం
తిన్నారు కదా ఏం తిన్నారు
ఏం తిన్నానంటే తిన్నాను
ఓ ఓకే అ
మీరు
మేము బిరియానీ తిన్నాము
ఏం బిర్యానీ
చికెన్
చికెన్ బిర్యానీ ఆ మీ ఫ్రెండ్స్కి ఏమనా పెట్టలేదా ఇవాళ పండగ కదా
రాలే అండి
ఆహా పిలిచార అసలు మీరు
ఆ ఫ్రెండ్ తో పెరిగీతే ఫ్రెండ్ ఎందుకు అవుతారండి ఫ్యామిలీ మెంబర్ అవుతారు కదా
పిలవకుండానే రావాలా
అవునండి.
ఆ ఇంకా ఏంటి సంగతులు
ఏముందండి ఈ రోజు ఏదో అయిందండి మీడే పొద్దున లేచినుండి
పొద్దున్న లేచ్చినంచి మా డే కొంచెం బాలలేదు మీది
నాతో పోలేదు
ఏమైంది
వచ్చి హు వచ్చినవు కానీ ఇస్తున్నావుని ఆర్
సరే థ్యాంక్ యూ